మీ వాయిస్ రావడం లేదండి హలో
హలో ఆ ఇనిపిస్త్
మీ వాయిస్ రావడం లేదే
ఆ మా వాయిసు ఇప్పుడు రాలేదా
ఇప్పుడు కొంచెం లైట్ వినిపిస్త
ఆ చెప్పండి చెప్పండి
ఏం చదువుకున్నారు మీరు
నేన్ డిగ్రీ బికమ్ చదువుకున్నను నేను బీకాం చదువుకున్నాను నేను రిలయన్స్ లో జాబ్ చేస్తున్నా ప్రెజెంట్
ఆ భూమికు
ఆ
జాబు మీకు బాగుందా బాబు మీకు బాగుందా బావును అడుగుతున్నా హలో హలో
ఆ బాగునండి
వినిపించలేదా
ఆ నాకు వినిపిస్తుంది మీకు వినిపించలేదా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఇందాకా నేను అడిగింది మీకు వినిపించిందా
ఆ జాబు బాగుందని అడిగారు
అదే అదే
ఆ బాగుంది అని చెప్పాను
ఓకే అంటే మీరు బీ కామ్ చేసారు కదా ఆ జాబే మీకు ఓకేనా లేకపోతే ఇంక వేరేదన్నా ట్రై చేస్తున్నారా అని
ప్రస్తుతానికి ఇది చేస్తున్నాను ఫర్దర్ మళ్ళా చూస్తుంటాను
ఓకే ప్లానింగ్ ఏమన్నా ఉందా మీకు ఫ్యూచర్ ప్లానింగ్ ఏమన్నా ఉందా
ఫ్యూచర్ ప్లానింగ్ ఇప్పటికీ నేనే ము అనుకోలేదు ట్వంటీ త్రీ
ట్వంటీ త్రీ అంటున్నారు మన నాకు ఫ్యూచర్ ప్లాన్ లేదంటే ఇంకెప్పుడు ప్లాన్ చేసుకోవాలే అనుకుంటున్నారు
ఎట్లాంటి క్వశ్చన్స్ దీంట్లో అడగకూడదు
అవునా
హు
సరే మీరు ఏదన్నా ఉంటే మీకు చెప్పండి నేను తెలుసుకుంటాను మీరు ఏదనా నన్ను అడగండి చెప్తాను
ఏం అడగమంటారు
అంటే ఇప్పుడు సమ్మర్ కదా
ఆ సమ్మారే
ఇప్పుడు మీరు ఏసీ రూమ్ ఏసీ వర్కర్ గా పని చేేస్తున్నారు కదా ఏసీ షోరూమ్ లో
అవును
ఆ అంటే ఎంత ఉండొచ్చు ఒక్కొ ఏసీ రేట్ ఎంత ఉండొచ్చు ఆ గ్యారెంటీ అంటే ఏండ్లు వారంటీ ఉంట ఉంటది అలాంటి ఏదన్న మాకు చెప్తారా ఏ కంపెనీ తీసుకుంటే మాకు బాగుంటాది
హు చెప్తాను అది కంపెనీని బట్టి సైజ స్ ఉంటాయి ఏసీ సైజస్ ఉంటుంది
ఓకే అంటే ఇప్పుడు ఈ కంపెనీ బెస్ట్ అని ఒకటి ఉంటది వారంటీ
అక్కడ అన్ని కంపెనీ బెస్ట్ అన్ని కంపెనీ ఒక ఒక దా ఒక కంపెనీ మించి ఒక ఒక కంపెనీ అన్నీ బెస్ట్ గానే ఉంటాయి కస్టమర్ వ చూస్ చేసుకొని తీసుకునే దాన్ని బట్టి
హు
ఉంటుందన్నమాట అ ఒకటి క్వాలిటీ బాలేదు ఇది క్వాలిటీ బాగుంది అని నేను చెప్పేదానికి కుదరదు ఎందుకంటే అక్కడ ఉన్న ఏసీలున్నీ బాగానే వర్క్ చేస్తాయి అన్నిట్లోను ఒకదానికి మించి ఒకటి బా గా ఫెసిలిటీస్ ఉన్నా
ఉండొచ్చు ఒకదానికి మించి ఒకటి బెస్ట్ ఉండొచ్చు నేను అలా కాదు అడగడము అంటే ఈ కంపెనీ ఇ ఇన్నే
ఎక్కువగా ఎక్కువగా హెయర్ తీసుకుంటారు, బ్లూ స్టార్ తీసుకుంటారు కాబట్ వాటి పక్క పొయి తీసుకుంటే అంటే మీకు మంచిది ఉంటాయి
ఓకే అది అలా అడుగుతున్నా అంటే ఎన్నేళ్లు వారంటీ ఉండొచ్చు అది?
అది టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఆ టెన్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ పిసిబికి వారంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది. మొత్తం బా బాడీకి వన్ ఇయర్ వారంటీ సర్వీసింగ్ మీకు వన్ ఇయర్ లో సిక్స్ మంత్స్ కి ఒకసారి సిక్స్ మంత్స్ కి ఒకసారి చేసుకోవచ్చు
అంటే అది కంపెనీ తరపున ఫ్రీగా చేపిస్తారా మేము
ఆ స్టార్టింగ్ కంపెనీ తరపున చె ఫ్రీగా చేపిస్తారు ఓక వేల మళ్ళీ మీకు కు సెకండ్ ఇయర్ కూడా కావాలంటే మీరు స్టార్టింగ్ కొనేటప్పుడు వన్ థర్టీ అంటే హండ్రెడ్ అండ్ థర్టీ రూ రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది
ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పేది రెండే రెండు కంపెనీలే చెప్తున్నారు కదా ఏసి
అవును
మిగతావి కొంచెం డల్ అంటారా
డల్ అని కాదు ఎక్కువగా ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువగా వాటి మీదే ఫోకస్ చేస్తున్నారు అనమాట మిగతా కంపెనీస్ లో కూడా మేము చెప్పిన ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి
ఆ
కానీ ఆ డిజైన్స్ పరంగా ఆ తీసుకు తీసుకోవడా ఎక్కువగా కస్టమర్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం పరంగా అయితే ఆ రెండు కంపెనీస్ ఎక్కువ చూస్తున్నారు అనమాట
హ్ హ్
అంట అది యాడ్స్ లో కూడా మీకు ఎక్కువగా వాటి గురించే ప్రజెంట్ అయితున్నాయి
అంటే యాడుని చూసి తీసుకోవాలంటారా
అట్ట మేము చెప్పలేదు ఇప్పుడు మీరు ఏది బెస్ట్ అనే మమ్మల్ని అడిగారు
ఆ అడిగాను అంటే యాడ్ లో మన మంచి చూపిస్తారు చెడు చూపిస్తారు మనం అక్కడ యాడ్ చూసి అయితే
ఏ సీ ఏ సీ లో మంచి ఉంది చెడేది ఉంది ఏం లేవు వేస్
చి మంచి చెడు గురించి కాదు నేను చ ప్పడము మంచి చెడు గురించి కాది క్కడ అంటే గ్యాడు చూసి తీలేం కదా అని నేను అన్డం
ఇంగా మీరు యాడ చూస్తి తీలేమంటే అవి యడ చూస్ తనే కదా మీకు కొత్తవి వచ్చిండేవి అవన్నీ తెలుస్
అవి తెలుస్తుంది అంతే కానీ అది ఎన్నెల్లు వారెంటీ వస్తుంది ఏమనే ఇది మీరు మాకు గ్యారెంటీ ఇవ్వాలి మీరు చెప్పే విధానాన్ని ఇప్పుడు మేం పైన ఉండేవి చూసి కొనలేం కదా అది ఎన్నేళ్లు వారెంటీ ఉంటుంది అది బెనిఫిట్టె అని మీరు మాకు చెప్పే ఎక్స్ప్లెయిన్ వల్ల మేము అది కొనాలి
అందుకే చెప్తున్నాను అన్నిటికి
అది వేరే కదా అప్పుడు మీరంతా అసలు వేస్ట్ అక్కడ పని చేేయడము టీవీ చూసి మేము వచ్చి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు కదా
అందుకే చెప్తున్నాను అన్నిటికీ టెన్ ఇయర్స్ వారంటీ అనేది అవైలబుల్ లో ఉంటుంది
ఆ ఆ
ఆన్ని టికి అలాగే పిసిబికి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కంపెనీస్ కి ఫైవ్ ఇయర్స్ ఉంది కొన్ని కంపెనీస్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది కొన్ని కంపెనీస్ కి వన్ ఇయర్ ఉంటుంది అలా పిసిబికి కొన్ని ఆ బాడీ పార్ట్స్ కి కొన్ని సర్వీసింగ్కి కొన్ని ఉంటాయి
అలాగే అండి థ్యాంక్యూ